అంటే అర్థం కాలే
ఎల్పిజీ సిలిండర్ వస్తుంద మీకు ఎల్పిజీ సిలిండర్ వస్తుంది మేడం
అస్తలేదండీ అస్తలేదండీ బుక్కయినా ఎన్ని రో అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ పడుతుందండి
అంటే మా సైడూ దాదాపుగ ట్వంటీ ఫోర్ డేస్ అని ఇస్తుంది మీ సైడ్ ఎలా వస్తుంది అని
మా సైడ్ అయితే ఇప్పుడు బుక్ ఒక్కొక్కళది అయితనే లేదు మొత్తానికే బుక్ అయితలేదు
ఆ అంటే మొన్న మాది ఒడిచింది దాది దాదాపుగా మేము బుక్ చేసుకుంటే ఆ ట్వంటీ ఫోరు నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ అని చెప్పింది అయితే మీకేమన్న మీ సైడ్ ఎలా ఉంది గ్యాస్ కష్టాలు ఎలా కొనసాగుతున్నాయని
లేదు మాకైతే ఇంకా బుక్ కింగే అయితలేదు మెయిన్ టే చెప్పాలి బుకింగ్ ఏ మొత్తానికి అయితే తెలియదు
మరి మీరు ఇప్పుడు వంటా దేని ద్వారా చేస్తారు ఎక్కువ ఓహో అ అందరి కష్ట కష్ట లు తెచ్చి ఇచ్చిండు అన్నమాట కష్ట డు
అవునవును
ఇది ఎందుకోసం అని మీరు అనుకునా
అంటే ఎందుకోస అంటే మనం మోదీ గారు చెప్ తరావన మహానుబావుడు ఆయన ఈనా ఇట్లా చేయవట్టే మా పరిస్థితి ఇట్ల అయితుంది
మోడీ ఏం చేయట్లేదు అది
చేయాలి అసలు
ఇది మోడ్ మోడిది కాదు మే అది ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధం జరుగుతుంది కదా దానికి సంబంధించింది
దాని ఎదిరించే ఎంత లేదా మూడి గారికి అంత పెద్ద అండి
అ మోది మోదీ గారు లాంటి వా పెద్ద మనిషి లాంటి వాడు ఒ ముచ్చట చెప్తే, తప్పకుండా హార్మో జలసధి తెరుచుకుంటుంది, ఇరాన్ యుద్ధం ఇరాన్ మరియు జాలద అవుతుంది యువసీ వాళ్ళు కూడా వెనక్కి తగ్గుతారు, మనకు ఎల్పిజీ కష్టాల కొంచం తక్కువ అయితాయ్
అవునవునండి
ఇది చాలా మంది ఉంటది మేడం ఇది ఒక వీళ్ళ తొటనే పోదు
చాలా మంది అంతే ధన్ అందరూ కలిసి ధర్నా చే సొల్యూషన్ బాగా దొరుకుతది, నా ఉద్దేశ ప్రకారం అయితే ధర్నా చేస్తే సొల్యూషన్ దొరుకుతది.
ధర్నా ధర్నా చేయడం ధర్నా చేడం చేయడం ద్వారా ప్రభుత్వం వెనక్కి తగ్గాతది కసంత ఐరన్ అదృష్టంతో గాని ఇజ్రాయిల్ తో గాని మాట్లాడి తప్పకుండా ఏదో ఒక సొల్యూషన్ అయితే తీసుకొని రావచ్చు హా జల్లా ఒకటి ఉంటది మ్యామ్ దాన్ని కనుక తెరిపిస్తే మనకి హెల్ప్ ఎల్ పి జి కష్టాలు చాలా మటుకు తక్కువ అయితాయ్
అవునా అండి మరి ఇప్పుడు ఇయాల వాతావరణం ఎట్లా ఉండే అండి వాతావరం ఎట్లుండే మీరు ఎండాకటా వెళ్ళొచ్చింది అన్నారు కదా మరి ఎండా ఎట్లుంది
ఈరోజు చాలా అంటే చాలా ఎండ ఉండ గొట్టింది మేడం బాగాంటే బాగా ఎండగొట్టింది ఇలా
అవునా అండి
ఇకన్
మరి మీరు ఇప్పుడు మీరి ఇంటికడ ఏమైనా వా ఇట్లా మన
బాగా అంటే బాగాఎండవుండే
ఓకే ఓకే అది మ మరి ఇప్పుడు మీరు ఇంటికాడ ఏమైనా ట్రీస్ గానీ చెట్లు గానీ నీడలు ఎక్క్క ఉంటందా మరి ఏమైనా చెట్లు పెడతారా
ఇంకా మ మే ఇంకేంటి విశేషాలు ఆ చెప్ప పూట చిన్నది ఆ అదంటారు కదా ఆ మేడ మీద వేసుకుంటాది చూడండి అట్లాంటివి చిన్న చిన్నగా మా మమ్మ పెట్టుకుంటాం మా ఇంటి మందం
అవునా సార్ మరి ఎన్ని ఓకే మీకు నీడ ఉంటదా మరి బయటికి వెళ్తే కొంచెం అంతా
ఉంటది ఉంట ఉంట ఉంటది ఉంటది ఉంటది మేడం మాకు ఎనీ టైమ్ నీడ ఉంటు అది మా మా చ మా ఇంటి చుట్టూరు చెట్లు ఉంటాయి మాకు ఇంతకు ముందు పెద్ద చింత చెట్టు ఉండే మేడం ఆ చింత చెట్టు ఆ మేమే నరికేసినాం కాయలు కాయట్లేదని
అవునా అరే మరి అరే మీ అభివృద్ధి మంచిగా ఉంది మీ అది ఏమంటారుా మీ దగ్గర బాగా సొల్యూషన్స్ ఉన్నాయి
ఆ మేడమ్ మా దగర బస్ సొ్యూషన్ థ్యాక్ ూ మేడం థ్యాక్యూ థ్యాక్యూ య మీ కాంప్లిమెంటీ ధన్యవాదాలు ఇంకా ఇంకా ఈ రోజు మీ సైడ్ వా వాతావరణం ఎలా ఉంది
మేమైతే ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళలేదండి
అదే అదే ఇంటి పట్టునే ఉండాలి నీడ పట్టునే ఉండాలి మంచి మంచి ఫ్రూట్స్ తీసుకోండి చాలా బాగుంటుంది బాదం జ్యూస్కు బాగా ప్రిఫరెన్స్ ఇవ్వండి మేడం బాదం
మా సార్ తెచ్చి్యండి మా సార్చ్చియవుైతే మళ్ళీ ఎప్పుడు వస్త
వస్తుంది అలానే అడగండి అడగండి మెల్లె మెల్లెగా అదే వస్తుంది మంచిగా బాదం చేూసుకుని చాలా ప్రిపరేషన్ చేస్తే హెల్తీ బాగుంటుందిండి ఎండ దెబ్బ తగకుండా ఉంటుంది నెత్తిమీద ఏటనా కళినప్పుడు అ ఎ బయ అ
ఆ వినబడుతుంది సార్ మీరు చెప్పండి మాకు చూడండి మేము ఉగాది కన్నా రంజాన్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాం మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే
హలో
మేం చూడండి ఫెస్టివల్ మే మా ఫెస్టివల్ క అయితే చేవల్ చేసాం సేవలు చేసినాం బగారంచిిక చికెన్ చేసినా
రంజాన్ ఎలా జరిప్పుకున్నా
అందరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళుచ్చిగలుస్తారండి మా ఇంటికి మేమింకా ఇంకా మా పెద్దోళ్ళని కలవడానికి పోతాం మళ్ళీ అక్కడ నుంచి ఇగ ఇట్లా కలుసుకుంటా కలుసుకుంటా పోతాం అట్లా గడిసిపోతుది డ ఎంత గడిసిపో కొట్టాయి
మీరు ఉగా ఉగాది పచ్చ జడి చేస్తారా
చెయనండి
ఇంకా ఉగాది పచ్చడి లాంటిది ఏం చేయరా ట్రై చేశారా లేదా
లే ఇ లేదండి నిం ట్రై దే
ఆ ఇంకా వగేర ఏమన్నా
ఆహా ఏం మీరు
మాకే కూడా రంజాన్ లాంటిది ఉగాది మంచిగా జరుపుకుంటారు రంజాన్ కూడా బాగా బాగా చాలా బాగా జరుపు కుంటారు మా సైడ్ కూడా పొద్దున్న లే చేసి స్నాలు చేసి నమాజ్కు వెళ్ళర్ చి మరియు ఇంట్లో పెద్దవాళ్ళని కానీ ఇంకా మచ్ చనిపోయిన వాళ్ళని అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చి మరియు ఇంట్లో పెద్ద వాళ్ళని కలిసి అందరినీ అందరికిీ అలాయి్ బలాయి్ చేసుకొని ఇంకా మా సైడ్ వాళ్ళు కానీ మా వైఫ్ సైడ్ వాళ్ళని కానీ వెళ్ళి కలవడం అట్లా అట్లా మొత్తం హ్యాపీగా జరుగుతుంది మేము ఉగాది కూడా జరుపుకుంటాం మ్ ఉగాది నాడు కూడా ఉగాది పచ్చడి చేస్తాం అన్నీ చేస్తాం మేము
అవునా అండి
అదే అద్ అదే అదే ఇంకా
అవునండి మరి మీ ఇప్పుడు మీకు హాలిడేస్ దొరకుతదా అంటే హాలడేస్ తాలు
ఉగాది నాడు కూడా ప్రదిపష్ట చేస్ ఓకేనండి బాగా పెద్దగా మేము ఏం చెయ్యము వర్క్ అన్నది మాది హోం హోం వర్కే మా పని ఈ ఇంట్లోనా అంటే ఇంట్లో ఉండం అలా బయట టా ఉండం మా వర్క్ అయితే మేము చేసుకుంటాం ఇంట్లో ఉంటాం
పల్లెటూరు సిటీ రెండు మాకు దగ్ దగ్గర నేనండి రెండు కూడా మాకు పల్లెటూరే
మరి మీరు ఇప్పుడు అక్కడ సిటీ దగ్గర అంటున్నారు మీరు సిటీ ఏనా మీ అవునా అండి ఆహా మీరు ఏమ్ ఏమన్నా చేసారా ఏ పని చేసారు మీరు ఏం వర్క్ చేశారు మీరేమైనా పని చేస్తే ఏం పని చేస్తారు వర్షాకాలం ఏమైనా పంటలు ఏం పంటలు ఏస్తారు మరి ఏమైనా పంటలు వేస్తార ఏ పని చేస్తారండి ఏం పని చేస్తారా అండి మరి అవునా గ్రేటే మరి మీకు మీకు శాలరీ బాగానే ఉంటదా హా బా ఎందుకు హా ఆ అయితే మీరు పంటలు ఏమి ఎయ్యరు అవునా మంచిగా పంటలు ఏసుకొని ఏమైనా పంటలు అంటే మీకు తగ్గట్టు ఏమైనా దగ్గర ఏదైనా పంటలు వేసుకోవాలి అవునండి ఓకే ఒకే అవును సార్ మీరేమైనా హల్